అ
బాగానే ఉన్నాం సార్ మీరు బాగున్నారా
ఆ బాగా బాగా ఏం చేసు ఆ ఇప్పుడ అయిపోయిందన్న ఏం సంగతులు చెప్పాలి ఏముంది సౌకారు పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ
ఓ చట్నీ నా
హ హ మొత్తం చట్నీ స్పెషల్ ఏ ఆ తింటా అట్లేం లే కాని ఈ రోజు ఏంటం అంటే నిన్న పుదిన చట్నీ తీసింది ఈవినింగ్ ఆ మానింగ్ ఆ ఫ్రెష్ గా అప్పుడే గోంగూర వస్తే అ తీసు చాం ఏమంటే అది చట్నీ చేసిన అనమాట ఇక సాంబార్ ఎట్టా ఉందిగా ఎండ కారంగా
ఉమ్ ఉ
ఈ ఏ తిన్నా ఇక సాంబార్ లాగాంటేనే కొంచెం మంచిగుంటదని
ఉ అవును బయట కూడా ఎండలు కూడా విపరీతంగా ఉంది
ఆ ఇక ఏదైనా వేరే కూరలు తిన్నా కారం అదిది అయిత ఉంటది కొంచెం చార్లాగా అయితే కొంచెం మంచిగాగుంటదని
హ
ఏంటన్నా ఏంటి స్పెషల్లీ షాపింగ్ చేస్తార పోతా అని అన్నారు మొన్న ఉగాది మరే పోతామని అన్నారు ఏం
ఈ రంజాన్ ప్లస్
మంచిక ఆఫర్లు బిబత్సంగ ఉన్నాయంటగా జీవి మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ రుక్మిణి షాపింగ్ మాల్
ఉమ్ రుక్మిణి అనే కొత్తగా వచ్చిందా ఏంటి ఉమ్
రుక్మిణిది ఎపటినుంచో ఉందన్నా మన మీ మన ఆంధ్రాలో నెల్లూరు ఉందా నెల్లూరు సైడ్ నుంచి వచ్చింది అట అది రుక్మిిణి ఓయమ వాడు రోజు ఇ ఇంస్టాగ్రామ్ లో మామూ వీడియోలు పెట్టట్లే
ఉమ్
ఇంకోటి దిస్సమ్మా అని ఒకటి ఉన్నది
ఉమ్
ఆమెదే లేదు అసలు ఖమ్మంలోనే అయితే రక్మణి ఆ జీవి మాల్ మాంగళ్యా
ఉమ్
ఇవి ఫేమస్ అన్నాయిక మామూలు లేదు గుర్రం బ్రదర్స్ అని ఇంకోటి ఉంటది ఇంతకు ముందు
ఓకే ఉమ్
అది మామూలు వరందళ ఇంకైంది వరలక్ష్మి పట్టు మళ్ళా అది ఏదో ఉంటంది ఇంకోటి
హ
ఆ మాంగళ్యా పట్టు అద ఏదో ఉంటాయి శారీస్
కాంబో ఆఫర్స్ తీసుకుంటే బెటర్ అంటారా లేకపోతే సింగిల్ ఇండివిజువల్ తీస్ కుంటే బెటర్ అంటారా
కాంబో తీసుకోడం బెటర్ అన్నా ఇప్పుడు మనం బల్క్ లో తీసుకుంటాం కదా ఒకేసారి షాపింగ్ వేరున్నారు అమ్మ వాళ్ళకి కి చెల్లే వాళ్ళకి అందరికి ఇగ ఉగాది పంట పెద్ద పండగేగా
ఉ అవును
ఒక కొత్త పండుగ అది తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కొంచెం మనకి మంచి పండుగ పెద్ద పండుగ అనిపిస్తది ఇక దసరా దీపావళి ఇ అది పెద్ద పండుగలుగా మనకి అమరి బడతా తే ఇంకా శారీస్ కాంపోస్ తీసుకోండి అట్నే పాంట్స్ షర్ట్ కూడా కాంపోస్ తీసుకున్నారు అనుకోండి
నేను మొన్న చూసాదా మొన్న జీవిమా లో చూసినను ఈ మన మెన్స్ కు వచ్చేసి ఫైవ్ ఫైవ్ ప్యాంట్స్ వచ్చేస్తు థౌజండ్ రూపీస్ అంటా ఆ పక్కన మళ్ళీ లెనిన్ జీన్స్ ఉంది
హ అయితే ఎండాకాలం జీప్స్ కొంచెం తక్కువ తగ్గించేసి ది కాటన్స్ లో తీసుకోవడం బెటర్ అనిపిస్తాది ఎండాకాలం కదా కొంచెం ఆ మనం రెగ్యులర్ గా జీన్సే వాడుతాం అవునా
అ అ
ఎ జీన్స్ జీన్స్ అంటాం కదా ఇ సార్ కొంచం కొత్తగా ఏది కుర్తాసు లేకపోతే ఇప్పుడు మన తెలుగు పండుగ కదా కుర్తాసు మెన్స్ కి అయితే కుర్తాస్ ప్లాన్ చేస్తే బాగుంటది కదా
హ
ఎందుకంటే మన కొంచె సాంప్రదాయబద్ధగాప్పుడు ఎటు ఐన పోవాలంటే అక్క ఎప్పుడు సాంప్రదయబద్ద్దంగా పోనే పో ఏడిగిపోవాలన్నాా ఈ కుర్తాస్ తీసుకున్నాకు కొంచెం లాచిపయి జామ అలాంటి తీసుకుంటే ఏంటంటే మీరు కొన్నా గుర్తుంటుంది ఎప్పటికీ అది వేసుకున్నప్పుడుఎల్లా మీరే గుర్తొస్తారు మీరు కోనిస్తే దను ఇప్పుడుదానికి పండకు పోతారు అత్తగారెడ్కి పోయినాక అడు అది వేసుకున్నాకు ఆ రోజు పడుగ రోజు అమ్మాయి మా బామడుకి కొచ్చిన మీ బావ గారు అనుకుంటారు
హ
ఆ ఈ అట్నే ఏదన్నా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది అప్పుడు పంచ పట్టు పట్టు పంచ మీద కూర్చోమంటాడు అప్పుడు ఇదే వేసుకుంటారు అప్పుడు నెల మీరే కూర్చుంటారు కదా సాంస్ప్రదాయబద్ధమేన అంటే మామూలుగా ఎప్పుడైనా కొనిస్తూనే ఉంటాం లేనీ ఇది కొనిస్తాయి ఇది ఎప్పటికీ వాడతారు దీన్ని అదే జీన్స్ అనుకో రెగ్యులర్ అది అది నా రోజు వాడ అదే ఇదైతే స్పెషల్ డేస్ రోజునే వేసుకుంట్రారు
బ
నార్మల్ గా వేస్త కొని వాడడానికి యూజ్ ఉండదు అట్లా అదిేయండి ప్లాన్ చేయండి బాగుే కిడ్స్ వేర్ కూడా బాగుందింట మొత్తం నాలుగైదు ఫ్లోర్ టూ జీవిమాల్ ఉంది అది నాలుగైదు ఫ్లోర్లు ఉన్నదంట జీవి మలు కిడ్స్ వేరు ఒక రు మెన్స్వీరా ళూరు లేడీస్ క అయితే అసలు లేడీస్ ఇదే ఇక మొత్తం ప్రపంచం అంతా చీరలు చున్నీలు రస్ రియస్ అతలు వాళ్ళదే ప్రప సగం ప్రపంచ వాళ్ళదండి
కూడా మన రుక్మిణి అని దేవిలో మంచి స్పెషలైజడ్ ఆఫర్స్ ఉన్నాయిత్ర
ఇక మీరు ఒకటేసారి ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక ఐదు ఆరు ఉన్నారనుకో ఒకటిను తీసుకున్నారంటేఖతం తిరుగులవరిగా ఆంబో ఆఫర్ వస్తాయి ఇక మళ్ళా నీకు ఒక రెండు మూడు ఎక్ట్రా కూడా ఉంటా ఎైనా ఎవరిైనా పెట్టాలన్నానీయూ్ అవుతయి మళీ
అవునును అవును అవు
ఎవరనా ఫ్రెండ్స్ చుట్టాలు ఇట్లా వచ్చినప్పుడు మనం వాళ్ళని అట్లా సాంప్రదాయం కదా వాళ్ళని గౌవించుకవడదు కాకడాక వచ్చిరంటే వాళ్ది అ చేదన మనం పెట్టి ఒక సంవత్సరం బట్టి అట్లా పెట్టుబడికి కూడా యూజ్ అవుతాయి మనలు వాడుకుండా మీవరలు ఇనే ఇంకాబ
అ
ఈ మధ్యలో మిస్ అమ్మ అని ఒకటోతంది అది మామూలు లేదన్న అది కూడా బాగానే ట్రెండింగ్ లో ఉంది
షాపింగ్ మల్
మిస్సమ్మ షాపింగ్ మాల్ అని మన మంగళగిరి అట్ట వాళ్ళది మామూలు పబ్లిసిటీ అంటా మస్తు ఖమ్మంలో పెట్టారు కదా ఆల్రెడీ మస్అమ్మా మీసమా మాది కాల మనది అంటే
ఎద హడ్సైడ్ పెట్టారు
అది జీవిమాలింగ్ జీబిమాల్ పక్కన ఏదో అన్నాడన్న మన్న అది అన్నిీ పక్కపక్కనే ఉంటాయి ఇవన్నీ ఎక్కడో ఐడియా లేదం జీవి మాల్ ఎక్కడ అన్నారు కానీ ఖమ్మం లో బాగా సక్సెస్ అయిందంట అది అళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ంది ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వాళ్ళకి
హ
ఫాలోయింగ్ కాదు వాళ్ళ అది వాళ్ళ ఆయనతో ఉంటది ఆయనను వాళ్ళ ఆవిడ మస్తు పబ్లి సీటీ చేస్తారు ఆ మనకి వరంగాల్లో ఫస్ట్ పెట్టారు అడ బాగా సక్స ఇం ఈ షాపింగ్ మాల్ మళ్ళీ ఎక్కడ వెడదామని వెళ్ళ ఏంటంటే రెగ్యులర్ గా ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటావు నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి అనే అట్లా వాళ్ళు పోల్స్ అవి నిర్వహస్తా ఉంటారు ఖమ్మంలో పెడదాం అంటే ఖమ్మంలో పెడదాం పెట్టండి పెట్టండి అంటే పెట్టారు మస్త్ సక్సెస్ అయింది సంక్రాంతి టైంలో పెట్టినట్టుంది మేబీ బేబీ మిస్ మ్ షాపింగ్ మాల్ అని
హ
మంగళగిరి పట్టు బెనారస్ పట్టు పట్టు సారీసులు బాగుంటంది మేడ కల్షా సిరీస్ కి బానే స్పెషల్ అన్నమాట
హ
మంచి మంచి శారీస్ వాళ్ళ మంగళగిరి బోన్ అంట తెలియ మన అంట మంగళగిరి
అ
ఏ మన వాళ్ళ
ఇగ అన్నీ మన ఇంట్లో వస్త్రానికి దొ మన దుప్పట్లు సంబంధించి ఇక మళ్ళి టౌవల్స్ కి దోతికి సంబంధించి అన్నిటికి సంబంధించి ఇగ ఏ ట సైడ్ దొరుకుతయి కదా అందులో
ఆ అవన్నీ అంటే ఏమో చెప్పలేను గాని ఇందులోనైయితే లేడీస్ మాత్రం బాగుంటయి. ఈ జీవి మాలు లోలు మీరు రుక్మినిలోన అయితే ఆలి ఇన్ వన్ అన్నా రుక్మినిలో మీకు కర్చిప్ కాడి నుంచి మొదలు పెడితే బెడ్ షీట్ల వరకు చున్నీస్ కానుంచి మొదలు పెడితే పిల్లోస్ వరకు నీకు ఏది కావాలన్నా దొరుకుతది అది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ లో మాస్త్ అసలు మామూలు ఆఫర్లు కావుఅవి. చున్ని పది రూపాయలం ట కర్చిప్ కూడ రాదుకావచ్చు. ఆహా రుక్మిణిలో
రుక్మినిలో ఓకే మరి ప్రైజ్ ప్రైజెస్ కాస్ట్ పరిస్థితి ఏంటి ప్రైజెస్ పరిస్థితి
ఏ ప్రైజెస్
ఇదే మన క్లాత్స్ వి ప్రైజెస్ ఆన్లై ఆన్లైన్ కాను దీనికి ఆహ ఆన్లైన్ లో
ఆన్లైన్ లో కొంటాం కనీ అన్న ఇప్పుడు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తము, వాళ్ళ ఇస్తరు అది వచ్చినంకా అది కొంచెం అటు ఇటు అయినా మళ్ళ రిటర్న్ పెట్టాలి. రి ఇంటర్ కాస్టు ఆ కాస్టు మళ్ళ పోయచ్చే టైమ్ ఇదంతా వేస్ట్ అయితుంది. అదే మన ఇప్పుడు ఖమ్మం ఉంది. ఖమ్మం వెళ్తాము జీ. వి మాళ్కి వెళ్తము నచ్చింది తీసుకుంటాం, నచ్చిన అమౌంట్ పెడతాం వారికి ఇష్టమైతే తింటరు లేకపోలేదు ఇచ్చి
నువ్వు అని కాదు అంటే అన్ని ఇప్పుడు అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఆ రిటర్న్ పె ట్టడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు కదా ఆన్లైన్ లో
అవును అవును అదే ప్రాబ్లం అన్నా మనం ఆన్లైన్లోంచి తీసుకోడానికి ప్రాబ్లం ఏంటే అదే ప్రాబ్లం. అదే ఆఫ్లైన్ లో కొన్నాను కోండి మీకు నచ్చింది పోయి సె తీసుకుంటారు నచ్చిన వాళ్ళు పోతారు నచ్చినట్టుగా వాళ్ళు కావాల్సింది తీసుకుంటారు అ సెలెక్ట్ చేసుకుంటారు ఒకసారి ట్రైల్ చేస్తారు నచ్చినాకనే వాళ్ళకి నచ్చిన రేట్ అడుగుతారు వాళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు
ర ఇ ఇప్పుడు ట్రస్టెడ్ వెబ్సైట్స్ అన్న ట్రస్ యాప్స్ ఉన్నాయి కద కొన్ని కంపెనీస్
అవునవును
కూడా కొన్ని ట్రస్టెడ్ జెన్యూన్ వెబ్సైట్ కొన్ని
ఉన్నాయిలే ని ఇప్పుడు చెప్పండి చెప్పండి
కొన్ని ఇప్పుడు ట్రస్టెడ్వి మన్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా క్లాత్స్ లో కూడా లైక్ వసయారు ఆరమ్సాని లేకపోతే ఇంకా వాటిల్లో వాటిలో కూడా డడామేజ్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా
అయితే నేన అనేది ఏంట అన్న అట్లా బానే ఉంట అంటే కానీ కొన్నిట్లలో ఏమవు అందే సైజులునకు సెట్ అవు ఇలా బ్రాండెడ్ కూడా ఒక్కొక్క బ్రాండ్ ఒక రకం ఒక బ్రాండ్ లో థర్టీ టూ ఉన్న సైజ్ సరిపోతుంది ఇంకో బ్రాండ్ లో మనకు సరిపోవు ఒక షాపింగ్ మాల్ లో సరిపోయినాయి కో షాపింగ్ మాల్ లో సరిపోవు ఇప్పుడు మాంగాల్య లో తీసుకుని ఆ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అదతే లైవ్ లో పోయినప్పుడు ఏమవుతదంటే నువ్వు చూసి చెక్ చేసుకుని నచ్చకుంటే అక్కడ ఎడిట్ చేసి అంటే కొన్ని షాపింగ్ మాల్స్ ఏం చేస్తారంటే ఏమైనా చేంజెస్ కూడా చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొన్ని షాపింగ్ మాల్స్ లో అలా పెడత తారు అంటే టైలర్స్ ఉంటారు వాళ్ళకి దగ్గర ప్రొఫెషనల్స్ ఉంటారు ఇప్పుడు మనకి మెన్స్వేర్ ఇక మంచి ఏదై ప్రాబ్లమొచ్చింది అనుకోండి ఇది కొంచం లోజ్ ఉంది సార్ అంటే అది సెట్ చేసి ఇవ్వడానికి కొంతమంది పెడతారు కొన్ని ప్రొవైడ్ చేసాయి అట్లా కొంతమంది ప్రొవైడ్ చేయలేరు అ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలా ఇస్తారమ అమ్మా సర్వీస్ ఇస్తారు మనకి ఇప్పుడు మనం పోయేటప్పుడు బ్యాక్ సీట్లు ఉంటయి అవన్నీ పెట్టుకోవడానికి సర్వీస్ ఇస్తారు ఆ పార్కింగ్ సర్వీస్ ఉంటుంది కొన్ని షాపింగ్ మాల్స్ ఇస్తయి కొమంది షాపింగ్ మాల్స్ లో డ్రింకింగ్ వాటర్ ఇస్తారు కొన్ని షాపింగ్ మాల్స్ లో కొ జ్యూసెస్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఒక్కొ షాపింగ్ మాల్ లో ఒక్కొక్క రకమైన సర్వీస్ అనే ఉంటా ఉంటాయి అది మనం లైవ్ లో వెళ్తే ఏంద టే మనకి ఆ షాపింగ్ మాల్ నచ్చితే అక్కడ ఉన్నాయి నచ్చితే నచ్చినట్టు గా మనకు నచ్చినవి తీసుకొని నచ్చినట్టుగా అవి మార్చుకొని తెచ్చుకోవచ్చు
ఉమ్
టే లేదనుకోండి మనం ఆన్లైన్ లో కొన్నాం అనుకోండి కొన్ని సైుజులు లూజ్ అయితయి టైట్ అయితయి మళ్ళీ అవి రిటర్న్ పెట్టారు సో మనకు మన సిచ్యువేషన్ మారిపోతది టైం లేట్ అయితది
అవును
ఇవ్వాల్సినోల్లకి లేట్ అయితది
ఉమ్
అదే సరే ఏదో ఒకటి చూద్దాం మనం సాయంత్రం అయితే ఒకసారి ప్లాన్ చేయండి నాకు కాల్ చేస్తే మనం పోయొద్దాం ఒకసారి కమ్మం
సరే మరి నేను ఇగ మనం ముందు భోజనం చేసేసి వెళ్దాం మరి రెస్టారెంట్
ఆ ఆ ఓకే అన్న చేసేసి వెళ్దాం లే ఓకే ఓకే అన్